హలో ఆ వినిపిస్తుందండి
ఆ చెప్పండి
ఇంకేం లేదండి చెప్పాలా మీరే ఏం చేశారు మీ ఇంట్లో స్పెషల్ ఈ రోజు
ఈ రోజు చెప్పానండి పన్నీరు బగారా రైస్ ఇంకా పెరుగు పచ్చడి ఇవన్నీ చేశారండి
ఓకే
లైక్ హై క్వాలిటీ కెమెరాస్ ఇవన్నీ ఉంటాయి కదండి
ఉమ్ హు
హై క్వాలిటీ కెమెరాస్ ఉన్నవాళ్ళు వీడియోలు తీసి ఫోర్ కే ఎయిట్ కే లో పెడతారండి వీడియోస్ మామూలుగా ఇవి టెంపుల్స్ యొక్క వీడియోస్ ఫోర్ కేనో హై ఎయిట్ కేనో అట్లా పెడ్ త రండి మన దగ్గర అంతా ఆ అంత ఎక్స్పెన్సివ్ థింగ్స్ కొనాలంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయాలండి అది క్లిక్ అవుతుందో లేదో అంత ఎక్స్పెన్సివ్ తీసుకొని రే పొద్దున్న క్లిక్ కాకపోతే మనకి బాదే కదండి ఇంట్లో వాళ్ళకి మనక్ కి మన లైఫ్ వేస్ట్ అయినట్టు అయితుంది అట్లా
మీరు స్టార్టింగ్ లో నెగిటివ్ థింక్ చేశానంటే ఏమి జరగదు నేను ఏమంటున్నాను
సో అయితున్నాయ్ యాక్టువల్గా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటే ఎవరు ఎన్ని చేసినా కూడా ఏం కాదండి సపోర్ట్ ఉంటే హలో వెయిట్ వన్ మినిట్ వెయిట్ వన్ మినిట్ ఇప్పుడు ఎవరన్నా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటే ఏదైనా చేసినా కూడా బాగుంటందం డి ఎవరు ఏం సపోర్ట్ లేకుండా చేసినామ అంటే అది అవ్వదు సపోర్ట్ అనేది ఎవరో ఒకరి నుంచి పక్కా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటేనే అలా చేయ్యగలం బ్యాక్గ్రౌండ్ ఏ యూట్యూబర్ అయినా కూడా ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న సం పా ఇచ్చి వాళ్ళు వాళ్ళు సపోర్ట్ ఇచ్చి పంపించింటేనే ఆ స్టేజ్ కి ఎదిగిం
అందరు అలా అందరి స్టోరీస్ స్ అలా ఉండవు అందరు స్టోరీస్ అలా ఉండవు అందరూ అలా ఉండరు. ఇప్పుడు కొంతమంది ఏం లేకుండా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక వన్ ఒక వీడియోతోనే రీచ్ రాదు వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి కష్టపడి తర్వాత రీచ్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారనమాట మనకి. సక్సెస్ అనేది అంత ఈజీ గా రాదు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయదు కొంతమంది లైఫ్. లో ఎట్ల అంటే ఇన్షియల్ స్టేజ్ లో ఎవరికి ఎవరి నుంచి సపోర్ట్ రాదు. అది వెళ్తూ కొన్ని అది వన్ ఇయర్. మీరు చా మీ వరకు మీ ఎక్స్పీరియన్స్ అలా ఉందేమా బట్ నే నా. వరకు నేను చూసిన యూట్యూబర్స్ ప్రకారం ఆ చాలా వరకు ఆ స్టార్టింగ్ ఇనిషియల్ డేస్. స్ ఎవ్వరేం సపోర్ట్ చేయలేదు తర్వాత తర్వాత వాళ్ళ రీచ్ ఒక టూ ఇయర్స్ కష్టపడిన తర్వాత వాళ్ళకి రీచ్. చ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ సపోర్ట్ రావడం ఇలా కూడా జరుగుతది అనమాట మనకి ఇనిషియల్ స్టేజ్ లోనే మనం. సక్సెస్ అవుతామని లేదు మనం ఫెల్యూర్ అవుతా అవుతామని కూడా లేదు ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ప్రాసెస్. ప్రోగ్రెస్ ఎలా చేస్తున్నాము మనం గివ్అప్ ఇస్తున్నామా లేదా అని ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాము ఇప్పు. ఇప్పుడు మీకు ఇష్టమున్న దాని ప్రకారం. మనకి ఏమన్నా అది ఫెయిల్ అయినా ఒక్క నిమిషం నేను చెప్పేది లెట్ మీ ఫినిష్ ఇట్ ప్లీజ్. ఇప్పుడు మనం చేసిన ప్రకారం మనం ఇప్పుడు ఫేల్ అయినా పర్లేదు, మనం చేస్తున్న మనకు నచ్చి మనం చేసాం రా ట్రై చేశామనన్న ఫీలింగ్ కూడా చాలు కదా. ఆ ఫీలింగ్ ఉంటే చాలండి, మనం ఫెయిల్ అయ్యామా సక్సెస్ అయ్యామా సెకండరీ.
ఇంగోటి చెప్పన అండి ఒక ఎగ్జాంపుల్ చెప్పన అండి మీరిప్పుడు జాబ్ వదిలేసి యూట్యూబ్ చేయండి మీ ఇంట్లో వాళ్ళ
నేను జాబ్ వదిలేసి ఎందుకు చేస్తాను చెప్తున్నాను నేను యూట్యూబ్ చే యూట్యూబ్ చేస్తూ స్టార్ట్ చేస్తాను నేను ఏది గివప్ ఇవ్వను నేను చేస్త రెండు మేనేజ్ చేస్త ఇప్పుడు చాల వరకు ఎంప్లాయిస్ వాళ్ళు జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ కంటెంట్ పోస్ట్ చే స్తున్నారు అంత ఎందుకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పానంటే శీష కపుల్ అని చెప్పేసి వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు అలానే యూట్యూబ్ కూడా మేనేజ్ చేస్తున్నారు కదా మనం ఒక ఒకటి నేను కంప్లీట్ గా ఒకటి వదిలేసి ఇంకోటి చెయ్ అని చెప్పి నేను ఎప్పుడు చెప్పననుమాట దేంట్లో సక్సెస్ వస్తు